ఓ ధన్యవాద ఏం చేస్తున్నరు. ఆ ఒక్క నిమిషం. తిన్నారా ఈ మధ్య మధ్యాహ్నం తిన్నారా ఏం స్పెషల్ వాటర్ బటర్ సింక్ లెయి
ఇదయిపోతే ఏం లేదండి మీరేం చేస్తున్నారు.
ఏం లేదండి కాళి.
పని తిన్నరండి.
ఆ మధ్యాహ్నం వాటర్ మిలన్ తిన్నారండి
ఇంకేం తిన్నారండి
అంతే అండి మధ్యాహ్నం వాటర తిన్నాను ఈవినింగ్ కొంచెం హెడ్ ఎక్ గా ఉంటే
ఉ
టీ తాగాను
మవును
కాఫీ అమినట్యి చెక్పోయార
అర్థం కాలేదు కాఫీ కాఫీ కాఫీ పౌడర్ లేకుండా ఇంట్లో ఇక టీ మంచి స్ట్రాంగ్ టీ అల్లం టీ పెట్టుకుంద తాగాను
షాపు లో ఉంటుంది కదాండి
ఈ షాప్ కే వెళ్ళి అంత ఓపిక లేకుండే
స్కూటీ పైన బైక్ పైన వెళ్ళకపోయారండి
స్కూటీ బైక్ లేదండి స్కూటీ అంటే నడపు బైక్ నడపనీనికి రాదు బైక్ ఉన్నా కూడా
పోని ట్రైన్ టికెట్ తీసుకోపోయారా
పక్కనేా మయిై కాఫీ అంత కుడిగా తాకల అనిపించలే త తీ తాకల అనిపిించించ తాయిిన
ఓ దెబ్బలు పడుతున్నాయండి
మా అన్న కూతురండి చెప్ తినట్లేదు వాటర్ తో ఆడుతుంది అన్ని వాటర్ని కింద పరబోస్తుంది మీద పోూసుకుంటుంది అందుకే మా వాదిన కొంచెం కొడుతుంది అల్లరు బాగా చేస్తుంది
మీరు కూడా కోడతారండి పాపం చిన్న పిల్లల్ని
ఇ చెప్పింది విినట్లేదండి మరి ఇక చెప్పింది తినకపోతే ఏం చేస్తారు మరి
అయ్యో పాప చిన్నపినికి కొడుతున్నారండి
ఆ కొడుతేనే ఇంటారండి కొట్టిన కూడా అసలు సపోర్ట్ చేస్త అట్లనే సైలెంట్ ఉంది సారా అల్లరి బా చేస్తుంది అద పడి గుంచ రమ్మన్ రండిస అమ్మన్
ఓ
ఇంకా ఆండి విశేషాలు
ఉ
హలో
ఆ చెప్పండి
ఈ మధ్యమన్నా మూవీస్ గానీ గేమ్స్ ఏమైన్నా మ్యాచెస్ చూసారా
లేదా
ఓకే మీకు ఏమైనా మెసేజ్ వచ్చినా ఒకసారి చూడండి
దేని గురించండి
ఇచ్చేడే
రాలేగదాఏం అవును
చ చె మీ ఏ ఫ్యామ్ లీలో ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకోవండి
ఏం ఇన్సూరెన్స్ అండి లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ వే
లేదండి అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ తీసుకుొనే ఉన్నాను
ఇవన్న వారు ఉంటే చెప్పండి వర్తిస్తున్నా
అవున ఓకే అండి సర్జెస్ట్ చేస్తాను ఎవరైనా ఉంటె మీకు
ఇచ్చ చ
ఓకే అండి చెప్తాము
ఓకే
తెస్తా
ఏంటి అండి
ండి ఖాళీ మా అన్న వాళ్ళ దగ్గరకి వచ్చాను పాపతో ఆడుకున్నామని అల్లరి బా బాగా చేస్తుంది
ఇమ
ఆ మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ కళ్ళ తిన్నాను మళ్ళీ ఈవినింగ్ వాటర్మిలన్ తిన్న
ఇంకేంటండి మరి ఇంకేం చేస్తున్నారు
అర్ధం కాలేదండి
ఇంకేం చేస్తున్నారు
ఏముందండి ఇక ఇప్పుడు కొద్దిగా ఏదో ఒకటి ఈవినింగ్ అట్లా బయటికి వెళ్ళి స్నాక్స్ వేసి రావాలి మా అన్న కోసం వెయిట్ చేస్తున్న మా అన్న హైదరాబాద్కి వెళ్ళాడు ఒస్తే ఒస్తే బయటికి తీసుకొని వెళ్ళమని చెప్తాను
బయటకి ఎటు వెళ్ళాలి
న ఇక్కడ బయటికి ఎలా అంటే ఎన్నటి వరకు త వ్యాపల్ తిన్నని అన్న షవర్మ తిన్నినికి ఏదో ఒకటి బయట తిన్నినికి ఎట్లీస్ట్ పనిపురి అన్న చానా రోజులుయితుంది బయటికి వెళ్ళక తినక సో పోదామని చెప్పేసి అడిగాను మా అన్నకి కాల్ చేస్తే నాకు ఒక టూ హండ్రెడ్ ఫోన్ పే కొట్టు నేను తర్వాత కాల్ చేస్తా అని కట్ చేసిండు
జ మైన తీసుతి మారలున్నాట మన్ని తీసుకున్నారు
అవును ఇక హైదరాబాద్ నుంచి వస్తుంది కాబట్టి ఏమైన్నా ఎమర్జెన్సీగావచ్చ అని చెప్పేసి కుట్టాను ఇక నేను కూడా
నేను కూడా ఓహో ఇంకా అండి విశేషాలు ఏమన్న ఈ మధ్య మూవీస్ చూసారా కొత్తవి
అ మీరు చుసారా అండీ
లేదండి చూడలేదు కొత్త మూవీస్ చూ ఎమ్ ఎమన్నా చెప్పండి మీరు ఏమన్నా చూసేది ఉంటే సజెస్ట్ చేయండి చూస్తాను.
దురందర్ అయ్యిపొయింది బాగుంది
నేనా చూస్తా ఆల్రెడీ దురందర్ వన్ చూసారా మీరు
మీరు చుసారా
లేదు చూ లేదు
చూస్తాను అండీ మీరు బా బాగా దగ్గుతున్నారండి మీరేనా
అవునా గాలి సౌండ్ వస్తుంది బాగా
ప్లాజా
అవునా ఏమన్నా ఈ మధ్య షాపింగ్ చేసారా
ఎమ్ చేయలేదు అండీ చేయలేదు, చేయనికి డబ్బులు సరసాదు మీరు అండీ
నేను ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను చూడాలి ఎలా వస్తదో అని
డ్రెస్సా
అవునండి
ఎ డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నావు
నార్మల్గా టాప్ ఆర్డర్ పెట్టుకున్నాను బట్ ఎలా వస్తదో చూడాలి తెలిదు
ఓకే నండి, మరి ఇంకేంటి అండి విషయాలు
చెప్పాలండి మీకు నార్మల్ గా ఫెస్టివల్స్ లో ఏ ఫెస్టివల్ అంటే ఎక్కువ ఇష్టం
నాకైతే
హుమ్
సంక్రాంతి అండి
కై చకిస్తారా బాగా సంక్రాంతికి
నపిస్తాను అండీ మీరు
అవున్ నేను కూడా ఎక్కిస్తానండి మా అన్నయ్య వాళ్ళతో బాగా మా అన్న వాళ్ళు మంచి గా లైక్ కన్ని ఆహ్ అందరం టెంట్ వేస్ కొని త్రీ డేస్ కఖచ్చితంగా కైట్స్ ఎక్కిస్తాము. మీరెన్ని డేస్ కి ఎక్కిస్తారండి కైట్స్
మేం ఎక్కువ ఎక్కియం అండి, ఎప్పుడో ఒకసారి.
అవునా ఓన్లీ సంక్రాంతి ఏనా అండి ఇంక మనకు ఫెస్టివల్ ఇష్టమా
ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ టెన్స్
అవునా ఓకే హా చూడాలనిపిస్తుంది
జో జస్ట్
ఇంట్లో ప్రస్తుతానికి మొన్న ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ కి అప్లై చేశాను దాని ఎగ్జామ్ కోసం చూస్తున్నాను ఇగ ప్రిపేర్ అవ్వాలి స్టార్ట్ చేయాలి మేబి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూనే ఉన్నారు ఇంగా ప్రిపేర్ అవ్వాలి
ప్రిపేర్ అవ్వుపో
ఉమ్ ఇంకా అండి మరి విశేషాలు వినిపిస్తుందా హలో వినిపిస్తుందా వాయిస్
హలో
వాయిస్ వినిపిస్తుందా
చెప్పండి